హలో హలో ఏం చేస్తున్నావ్.
ఏం చేయలేదు నువ్వు
నేనా ఊరకనే ఉన్నా
ఉ ఏమి ఇందు తొరగా లేచవ్.
టెంపుల్ ఎళ్ళాళ ఏం నువ్ పడుకోలేదా. అవునా నువ్ టెంపుల్ రావట్లేదా.
నేను రావట్లా ఏ నెక్స్ట్ వారం పోతా వచ్చే వారం
ఏమి
ఏం వురికే
రావచ్చు కదా మాతో పా
మీరిప్పుడు వెళ్తున్నారా
ఆ ఈరోజు వెళ్తున్నాం అందుకే లేదు స్నానం అయిపోయింది ఫోర్ కి కో ద ఆ ఈ రోజు నాకు తెలిసి ఊరికి స్టార్ట్ అయిత
హ్మ్ ఏం అంత త్వరగా
త్వరగా రావచ్చు కదా
హ ఏ టెంపుల్కి
పాటేరమ్మా
ఆహా వారం వారం వెల్తారా
ఆ ఇప్పుడు నాది వీక్ అ ఎయిత్ వీక్ నా అది నా పుటి మడుల్
ఆహా మీ ఫ్రెండ్ కూడానా ఆహా ముడుపు కట్టినారా ఆహాహా మాకు చెప్తాం ఏం కడతాం కదా
రా పోదాము అందుకే రాన్ంటే నువ్వు రావ మా
ఆ ఈ వారం కుదరదులే రేపు వారం వస్తా
ఒకే ఒకే మేము అది క్యాబ్ లో వెళ్తాం
బస్ లో కాదా
బస్ లో అయితే లేట్ అవుతుంది సరలాస్ ఒక ఫైవ్ వీక్స్ అట్లా బస్ లోనే వెళ్ళం ఫోర్ వీక్స్ ఏమో వెళ్తే ఏమైంతంటే లేట్ అవుతుంది చాలా లేట్ అవుతుంది
అమ్
వన్ టూ టూ థర్టీ అట్లా అవుతుంది అందుకే ఒక వీక్ క్యాబ్ లో వెళ్ళాము సేమ్ వస్తుంది ఒక హండ్రెడ్ డిఫరెంట్ వస్తుా స క లో వెళ్తే ఫోర్ థర్టీకి ఇక్కడ స్టార్ట్ అయినాం అనుకో సిక్స్ కి ఒక టెంపుల్ లో ఉండిపోతాం టెంపుల్ లో ఉంటేసి ఆ దర్శనం చేసుకొని వచ్చేప్పటికి హాస్టల్ కి ఎంతవుతుంది టెన్ థర్టీ లెవెన్ లోపల వచ్చే కొచ్చే మళ్ళీ పడుకోవచ్చు కదా
అవునవును ప్రదక్షిణాలు కూడా ఉంటాయా
వన్ నాట్ ఎయిట్ వే్యాల ముడుపు కడుతు ఆహా ఇట్ సైడు చెట్ ఉంటది
హ
ఆ చెర్పుకి వన్ నాట్ ఎయిట్ వేయాలి ఏమంటే ముడుపు కడుతేనే నాన్ వీక్ తిరుగాాల
లేకుంటే మామూలుగా వెళ్ళ రావచ్చు
వెళ్ళి రావచ్చు మన ఇష్టం అది వన్ నాట్ ఎయిట్ అయినా వేచ్చు నైన్ అయినా వేుె నైన్ అయినా వేు
వాళ్ళు చెప్తారా అట్లా
ఆ ఇప్పుడు నువ్వు ఏదైనా కోరిక కోరుకున్నావవునుకో వాళ్ళకి చెప్పాలా ఆ పలచ అతే అదొకటి మంత్రం ఇస్త అది మనం చే అ కొంటూ తిరగాల ఆ వాళ్ళే చెప్తారు మంత్రం ఇస్తారు పోవాలా అన ప్రదక్షిణ ం చేసేసి ఆ ముడుపు అక్కడ కట్టేసి
జరుగుతుందా మనం ఏమన్నా కోరిక పన్న
ఆ జరుగుతుది హ
నేను విన్నా రీల్స్ లో చూసినను కాట రమ్మ గుడి
జరుగుతుది ఆ ఎన్ని అక్కడ అయితే ఫొటోస్ పెడాలి
హమ్
టంకాయలు కడతారు ముడుపులు ఎన్ని మంది కట్టినార తెలుసా
ఉ విన్న మహిమగ అమ్మవారి
ఆ అవును అవును ఇంకా అక్కడ ఉ ఏదో ఎన్నో స్వీట్స్ పట్టుతున్నారు బాగా కడుతునాారు ఇంకా ఇంకా పెద్దగా ఈషా ఫౌండేషన్ సంబంధించ చ అట్లా అట్లాగ కడుతున్నారు అమ్మవారిది అట్లా అది ఎప్పుడు అయిపోతుందో అప్పుడు
ఎంతవరకు వచ్చింది
ఆ కుడ రాాల ఇదేము
అవునావు అయితే టై ప ంది రెండు మూడు సంవత్సరాల
మే బ అబుత
ఏ టైం కి వచ్చేసారుో మీరు మళ్ళా అ
టెన్ లెవెన్ లోపల వచ్చేస్తాం స్ మళ్ళీ క్యాబ్ లోనే పోయేది క్యాబ్ లోనే వచ్చేది క్యాబ్ లో
పోంది రిస్క్ లేకున్నా బస్సుగల మామూలుగాతిని బసలు మారలా
మూడు బస్సులు మారాలా
ఓయబస్ నుంచి ఈ బస్సుకి ఈ బస్ నుంచి ఆ బస్
ఆ ఇట్ నుంచి హౌస్కోట వెళ్తామా హ తిన్సాక్రీరేతిన్సా సి హస్కోట హస్కోకీ హస్పోట్ కాట్డి
మళ్ళా ఆ పక్కం నుంచి ఇ పక్క దిగల్లా మళ్ళా ఈ పక్క నుంచి చపకు ఎక్కలా గంట ఆడ జరుపు పోతది
సరిపోతారా సరిపోత నర్సి కి టైమ్ సరిపోతది తెల్సా ఓపిక ఉన్ దు ఇంకా మేము హాస్టల్ కి వచ్చే పాటికి అల్సిపోయింట్ మా పడిపోతాం తినము
ప్రదక్షిణలు చేసేస్తారు కదా అందుకు
ఊ మ్ కానీ అక్క పోయినా పోయి పోయినప్పుడు మనకి ఏం చెయగలమా అనిపిస్తది కానీ నీకే అమ్మవారే చేపిస్ వచ్చేస్తది ఆటోమేటిక్
అవును అందుకే
నమ్మకం మీకు
హ్మ్ నమ్మకం ఉంటే చాల్లే అమ్మవారితో పాటు మనం కూడా ప్రయత్నించాల
ఉ మన సైడ్ నుంచి కూడా ఎఫర్ట్ పెడితేనే లేద అంతే ఇంకేము ఉంటది హు ఉ ఇంకా
ఫుడ్ కూడా అక్కడే పెడతారా
మేము ఎప్పుడు తినలే పెడతారంటగాని మేము ఎప్పుడు తినలేదు మాకా అప్పుటికే ప్రాణాలు పోయింటే ఎప్పుడెప్పుడు ఆ గుచ్చేలాని అంత
అన్ని ప్రదక్షిణలు అంటే కష్టమే కదాండి
ఏం అంత అనిపించదులే
ఊ అనిపించదు కనీ కష్టమే కదా అన్నేళ్లంటే అలవాటు ఉన్నోళ్లకి కేమో బాగానే ఉంటది కొత్త అయిన వాళ్ళకే కష్టం
ఉ ఉ
ఉ
ఫస్ట్ వీక్ మా ఫ్రెండ్ వేసింది మాకు తెలీదు అన్ని వేస్తారని కానీ ఆ పిల్ల మాత్రం ఆ పిల్లా అనుకునే వేసింది
ఊ
బానే మే మేము అనుకున్నాం బానే వేసింది మేము వచ్చేసాము, మా కూడా అలవాటు ఐపోయేది,
ఉ
ఇంకేంటి ఇంటికి అవునా, ఇంటికి ఎళ్లలేదా,
లేదు ఈ వారం వెళ్ళలా ఊ ఏ వారం, మొన్న గాని వచ్చే వారం అన్నగాని ఎల్తా, ఏం ముందు వారం వెళ్లేసి వచ్చినా అందుకని,
ఉ
ఓకే అన్నా,
నువ్వు వెళ్లలేదా ఈ మూడుపూఉంది అనా,
ఆ ఇది అయిపోనీలే ఎం, వెళ్లాలా లాస్ట్ వీకే వెళ్ళాం పిన్ని అహ, ఆ లాస్ట్ వెకే వెళ్ళింది ఇంటికి కూడా నేను,
ఊ
ఊ సరెలే ని టైం కి వెళ్ళలే,
ని వాయిస్ సరిగ్గరాల,
లాస్ట్ వీకే వెల్లినా ఈ వీక్ లో వెళ్ళలేదు, తో
హు అంతే లే ఇది అయిపోతే మల్ల పోండి, ఉ ఎంతమంది పోతున్నారు,
ఫోర్ మెంబర్,
ఉహు నీ ఫ్రెండ్స్ ఏనా,
ఉ మా ఫ్రెండ్స్ ఏ,
అందరూ ముడుపులు కట్టినారా,
అందరం ముడుపులు కట్టినం,
హు పోన్లే, తోడుకు తోడు, వాళ్ళలకు రెండు వారాలేనా ఇంకా, ఇంకా ఎక్కువ ఉన్నాయా,
నాకు ఇంక అమ్మాయికి టు వీక్, ఇంకో నాకు ఇంకో అమ్మాయికి టూ వీక్స్ ఉంది,
ఆ
ఇంకా ఇద్దరు అమ్మాయిలకి ఒక అమ్మాయికెమో ఫైవ్ వీక్స్ ఒక అమ్మాయికి ఫోర్ వీక్స్
హ్మ్ హు హ్మ్ వాళ్ళు లేటుగా స్టార్ట్ చేసిం
ఆ ఇంకో అమ్మాయికి సిక్స్ వీక్స్ ఇంకో అమ్మాయికి ఫైవ్ వీక్స్
పోనిలే అయిపోతది ఎన్ని రోజులు
హ్మ్ ఇంతది అయిత ఇగ
హ్మ్ అయిపోతుం విన్న ఎన్రోల్ రావాల వారాలు ఆదివారం శనివారం
ఆ
హ్మ్
ఆ అదివారం శనివారం అంతల్ టైమ్
హ్మ్ మీ ఆఫీస్ ఎట్లా ఉంది
ఆ ఆఫీస్ బానే ఉంది
హ్మ్ వర్క్ అంత బానే ఉంది కాదా
ఆ వర్క్ బానే
హ్మ్
మన టీఎల్సీ ఒకొసారి సైకోల్ మాదిరి బిహేవ్
వాళ్ళంతే వాళ్ళ నెత్తిమింద భారం ఉంటే వాళ్ళు మనం మింద చూపించేస్తారు
ఏం భారము ఎన్ని చేసినా కూడా అమ్మాకిది ఎట్లంటే అది వర్క్ ఈ రోజు చేసింటాం కదా రేపు మళ్ళ అదే వర్క్యూ లోకే వస్తది ఏం చేసేది మేము
హ్మ్
అది వాళ్ళ కు ఉండలా తెలిది వాళ్ళు అడుక్కోలే వాళ్ళని మాకు అడిగితే మేము ఎం చె చేస్తాం
హ్మ్ బాగుందా మీ పిజీలో ఫుడ్
అమ్మా పిజీ ఫుడ్ గురించి అడగదు
ఇట్లేదా
చేయట్లే అమ్మ సక స చేయలేదు సరిగా
హ్మ్ ఈ మధ్య తయారు అయినారులే పిజి వాల్ అంతా సరిగ్గా అన్నం పెట్టకున్నా మాకు అంతే ఊరికే డబ్బులు మాత్రం కట్టించుకోవాలా మనం తింటే ఒక పూట ఈ ఎన్ని ఇబ్బందులు హ్మ్
సరే లే నేను స్నానం చేస్త అ
ఇంగా చేయలేదా ఎంతకు స్టార్ట్ అవుతారు ఆ